మ్
హలో ఎవరండి నువ్వా ఏమున్నది ఖాళీగా ఉన్న
అందరు మంచిగున్నరా అండి
మంచిగనే ఉన్నరు కాబోతే బయట ఉండలే తొక్క పుడుతావుంది
ఆ ఏంటిదే
తిన్న బొద్దుగాల గిత్తత్త తిన్నా పొద్దుగాల గిత్తతే తిన్న ఆకలైతాంది మళ్ల పొద్దుగాల గిత్తత్తే తిన్నా ఆకలైతాంది
అవునా మరీ ఒకటిన్నర అయితాంది తిన పోయినవ్ మరి మళ్ల
ఇంట్ల ఇగా ఈ ఎండలు బాగ కొడతానై కొద్దిగా ఎట్లా గవర గవర కావట్లేదని ఆగుతాన్న గవర కావట్లేదని
ఎవరికైనా ఎండ కొడితే గవర గవర అయితది, నీకేంది ఎండలు గవర గవర్ కావట్లేదంటాన్నవ్ ఎంతైన పంజేత్తె ఆకలైతది గవర గవర అయి ఏ పని లేకున్నా ఇంట్ల కూసుంటే గాబర అయితది ఏం ఆకలి అయితది
కాదు మరి మా భార్య ఏం పని చేత్తలేదుగా మరి నా మూడు పూటలు బాగనే తింటది గా మరి ఆమెకెట్లా ఆకలైతాంది చెప్పు
ఆమే అంటే పిల్ల తల్లి, ఇద్దరు పిల్లల్నీ కన్నది, పిల్లలకు పాలు ఇత్తది మరి, నువ్వు కూడ అంతేనా చెప్పు మరీ.
అంటే అంటే పిల్ల అహా అయితే ఇప్పుడంటే పిల్లలు కాన పెళ్ళైన కొత్తల గూడ ఇట్నే తినేది మరి
ఆహా అలాగా ని మీ భార్య గురించి నాకు బాగా తెలుసు అంత సీన్ పోయేదానికి
ఓ నువ్ నీ బాగా తెల్సుకో గ ఇంతే కానీ నేను రోజూ చూతన్నా కదా
నీకి నెల శాస్రం పెళ్ళలికి ముందు మా ఇంట్ల కాకపోతే మీ ఇంట్లో ఉంద మీ బార్య ఏమన్నా మా ఇంట్లో ఉండేది కదా మాకు తెలుసు బాగా
అ ఏమంటున్నా పెళ్లికి ముందు తిన్నదో ఏదో నాకు తెలియదు పెళ్లి తర్వాత నేను అన్నది పెళ్లికి తర్వాత ఏదో మూడు పూటలు మంచిగనే తీనేది
అంత లేదు మీ భార్య పెళ్ళికి ముందు నీకు కోసం ప్రతి ఆదివారం ఫాస్టింగ్ ఉండేది ప్రతి ఆదివారం ఒ ఒక్క పూట కూడ తినకుండా ఉండేది ఉ ఉపవాసం ఉండేది
ప్రతి ఆది ఒక్క ఆదివారం గురించి మాట్డతలేనండి నేను ఇప్పుడు రెగ్యులర్ గా నేను మాట్లాడ అంటే రోజు ప్రతి రోజు మాట్లాడేదాన్ని
ప్రతి రోజు కూడా తను ఒక పూట తింటరూ రెండు పూటలు తిననే తినదు ఉ కట్టలేకు కుంటది ఆమేనిపట్టుకొని మీరు అన్నీ మాటలు అంటే నాకేం నచ్చలేదు అండి అస్సలు నచ్చలేదు
అయ్యా మీరు నమ్మరండి చెప్
మ్ మీకేం తెలుసండి తన గురించి తనంతా మైక్రో లేదు తనంతా మంచిది లేదు తనంత గొప్పది లేదు చాలా చాలా హృదయం అందరికీ పెట్టాలనుకుంటది అవును చాలా అమాయికరాలు
వామ్మో ఎట్లండి ఎట్ల ఏ రకంగా అమాయికురాలండి ఏ రకంగా అమయికురాలు అంటే మేము నమ్మితే కాదు మేము మమ్మల్ని నమ్మితే మేమేమన్నా అమ్ముకొచ్చినామా
అమ్ముక రాకున్నా కూడా ఇప్పుడు తిన తిన్న తినే తిండి కూడా మూడు పూటలు తిందని చెప్త తున్నారు కద
అదికాదు ఆహా ఆమెనికాకుండ ఇంకెవల్నన పెళ్ళి చేసు
అయ్యో అయ్యో అయ్యయో నేన అలాఅలాఅన మీరేమంతా ఆపార్ధం చేసుకోకండి నేను అనేది నార్మల్ గానే మాట్లాడుతున్నాను సహజంగానే అంటున్నాను మీరు దాని గురించి ఏమి అన టెన్ మినిట్స్ అ సరే సరే వదిలేడిం మేం మీకు మిమల్ని అపార్థం చేసుకోవడం నాదే తప్పు
గట్టడి
మ అద్ధం చేసుకోవడం నా తప్పు వదిలేయని
అ
మీ పిల్లలు మంచిగున్నారా
ఉంచి ఉన్నా పిల్లలు బాగున్నార
ఉమ బయనే ఉన్నారు మీతో మాట్లాడడం చూస్తే మాయనన్ను తన్ని పెడత నాన్న బాయిలా
ఆ ఉండాలి
అ మరి మా ఆయన కొడతాడు నన్ను ఎట్లా అని ఆలోచిస్తున్నా ఏం చెప్పాలి ఏం చెప్పి తప్పించుకోవాలి చెప్పండి
ఓ స్ స్నేహితుడుతోని మాట్లాడినా అని చెప్పండి
మా దోస్తుని మాట్లాడినా అని చెప్పాలా
ఆ మీ దోస్త్ తో మాట్లాడినా అని చెప్పండి చాలా రోజుల అయితాంది పాప ఫోన్ చేసి మాట్లాడినా అని చెప్పండి చెప్పతే అయిపోయింది కదా
అదే అనుకుంటున్నాను నేను కూడా మా దోస్తుత్ ఒకటి ఉందండి అది చేస్తతే అది రోజు మాట్లాడేది ఇ మంచిగా రోజంతకు గడిచిపోయేది ఇప్పుడు ఎలా అది ఫోన్ చేయలేదు నాకు ఎవరితోను మాట్లాడ అర్థం కాలలేదు ఇ నువ్వు ఏం చేస్తావ అని నీకోసం నేసినా మీ భార్య ఏం చేస్తాంది
తె రండి రండి రండి మేడం
నేను ఇయాలా మటన్ తెచ్చిండు కాని వండబుద్ది కాలే ఫ్రిడ్జ్ లో పెట్టినా రేపుద రేపుకుండం అదివారం అనుకుంటాను కానీ అప్పుడ నాటుకు ఎస్తంటాను అ
అనమాట అంత తెలియపోనుడుందే మీకు బప్పుడు రేపు మళ్ళ తడా అండి న్యా భర్త
రేపు
రేపుతే ఏడా మళ్ళ నా ఇది మాంసం పరాల రపు ఏడా
తెత్తాడు మా ఆయన ప్రతి ఆదివారం తెత్తున్న కోసం ప్రతి ఆదివారం ఖచ్చితంగా మటన్ బోటి కొ తలకా అన్ని తెత్తాడు నేనంటే మస్తు ఇష్టం అసలు కుక్క ఆదివారం కూడా తప్పయకుండా ప్రతి ఆదివారం తెత్తుడు పిల్లల తల్లలు మంచిగా తినాలి ఆడవాళ్ళు మంచిగా తినాలి గట్టి ఉండాలి అంటాడు చాలా మంచోడు మా ఆయన తెలిదా
మిగతా రోజుల్లో ఎప్పుడు త్యారా అండి మళ్ళా
మీగతే రోజులలో మా తినాలనిపిస్తే తెచ్చుకుంటాడి నిన్న రాత్రి కూడా మాది అదే నిన్న రాత్రి కూడా తె నిన్న రాత్రి కోడి కూర తెచ్చిండు వండుకున్నాం తిన్నాం తెల్లారు సరి కలా కరాబ్ అయింది పాడేసినం మళ్ళీ మటన్ తీసుకు కూున్నట్నే ఉంటదండింది
మంచోడు ఏం ఏం పని చేస్తారండి మీ ఆయన
సూర్లు తిరుగకుండా సూర్లు ఇతునండి
అ దద
ఉమ్
మంచిపనే కదా అది అంటేనా
ని కాదని ఎవరంటున్నారండి మరి మాకు చాలా మంది మంచి ఆదాయం ఉంటది కాని ఎండాకాలం ఓడంతోని అస్సలు ఆదాయం దొరలేదు ఏం లేదు మా ఆయన ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు పిల్లలు పెద్దగా అవుతున్నారు
ఉ
గిరాకి లేదు ఏం లేదు ఇంట్లో ఖర్చులు పెరుగుతుంది అని బాధపడతాడు ఏం చేయాలి
అదే అండి ఇప్పుడు గిర క ఖర్చులు పెరిగినప్పుడు బాగా ఉండపోతే ఉంటదండి మరి
బాధపడతాను మీరేమన్నా మాకు ఆర్థిక సహాయం చేయగలరా
వచ్చింది లవర్ పోయిత్త
ఈ వర్షాకాలం ఇప్పుడు వస్తుందొ అండి బయట ఎండ మండి పోతుంది
డి బయట కా చెప్పులు లేకుండా నడవడం అంటే కాళ్ళను నిప్పులలో పెట్టడమే అయితాంది
అవును నిజంగా నా కాళ్ళు కూడా మండిపోతునాయ్
చెప్పులేసు కోలేదా అండి బయటికి వెళ్ళారా మీరు మరి చెప్పులేసుకని వెళ్ళొచ్చుగా అండి
ఏమో నార్మల్గా సహజంగా ఆటో ఇటు తిరుగుతున్నా చెప్పులు వేసుకో మర్చిపోయి తిరుగుతున్నా
వేసుకోవాలండి చెప్పులు లేకపోతే కాళ్ళు కాళ్ళకు పొక్కులు వస్తాయండి
వేసుకుంటన్నా ఇంకేమి చేస్తన్నారు మామ మంచిగున్నాడ
మా బామర్ది బానే ఉన్నాడు
ఇంకేం చేస్తున్నారు మరి
ఉ
ఇంకేం చేస్తన్నారు మీ దోస్తులు మంచిగున్నారా ఫోన్ చెస్తానారా
మా దోస్తులు మంచిగానే ఉన్నరండి అందరు బానే ఉన్నారు ఫోన్లు చేస్తారు మాట్లాడతాను రోజు కొద్దిగా అప్పుడప్పుడు కలి ఉన్నాము
ఉమ్
ఉ
ఇంకా మా ఆయన బిర్యానీ తేమ్మంటే అస్సలు దేవట్లేదు
బిర్యానీ తినకండి బాడికి మంచిది కాదు వే ఒళ్ళు అంతా వేడిచే అండి బిర్యానీ తినోద్దు
నేను ఇప్పుడు డెలివరీ అయిన కా ప్రసవించిన కాలంచి ఒక్కసారి కూడా తినలేదండి నా కరు నెల బాబు ఇంతవరకు మొన్న మామయైన మావయ్య పెద్ద మావయ్య గారు తెచ్చిడు కాగాని ఆ రోజు నాకు జ్వరం వచ్చి చింద
ఉమ్
అ అదేన్న అదేన్న కాలే
బో
ఒక్కసారి అయినా కౌసుకూరలు తిన్నాను ఆ రోజు దినబుద్ధివ్వాలి ఆ రోజు నుంచి దినబుద్ధి అయితేని మా ఆయన ఒక్కసారి కూడా బిర్యానీ తేపితలేదు
చూపిస్తారులేండి ఇక అంటే మీరే అన్నారు కదా మీకు గిరాకీ లేక డబ్బులు లేవ్వని అన్నారు కదా
ఇంకా అందుకని అడుగుతలేనండి లేకపోతే అడిగేదాన్ని బాగా మొన్న ఒకసారి కూడా నేను బయటికి పోయిన కాడ ఆడ తెచ్చుకుందాం అనుకున్నాం ఆడ తెచ్చుకుందాం అని చూతే అటి పనులు తీసుకున్నాం అటి పనులు తీసుకున్నాక ఆ ఇక తీసుకు కున్నాను పోతే నూట ఇరవై ఆట ఆడా ఏనుకో పోయినం ఏనుకో పో అయితే అక్కడ సమోసాలు ఉన్నాయా సమోసాలు తీసుకున్నా సపడేట్ కూర్చున్నాం లేకపోతే ఆ రజు కూడా బిర్యానీ తల్లో
ఆ
ఎప్పుడు తీసుకుంటడుఎమో మా ఆయనే మీరు చేప్పరా తీసుకోమని
లేండి మీ ఆయనకు
అ
చెప్తానండి మీ ఆయనకు తీసుకుమని చెప్తాను పా ఇ మీ ఆవిడ బాధపడుతున్నది ఆ తీసుకోమని చెప్పేస్తా న్లేండిఎంత ఇబ్బంది పడకండి మీరు
మా తమ్ముడు తీసుకుంటా అన్నాడుండి అసలు మా ఆయనకేమో మంచిగా మా ఆయనతో నిరగడి మా ఆయనకు అన్ని కొనిచ్చండు కాని నాకైతే ఎం కొనేలేదండి మా తమ్ముడు ఆ రోజున్నా బిర్యానీ తింటా అనుకున్నా
మీ తమ్మునికి బుద్ధి లేదా అండి మరి
ఏమండి వాడి ఖర్చులు అయితే వాడు అన్ని చూసుకున్నాడు అన్ని తిన్నాడు వాళ్ళ బావ కోసం కూడా అన్ని తెచ్చాడు తీసుకులే ఏం తీసుకురాలే
మ గుద్జ కనీసం మీకు బిర్యానీ నా కొనీ ఎడాయడా
కొనీలేదండి ఆ మా తమ్మకు ఉద్యోగం అయితే ఎనిమిది వేలు పడద ఎనిమిది వేలకు ఎనిమిది వేలు అన్నిీ వాడుకున్నాడు కాని నాకు ఒక్క బిర్యానీ తెళ్ళండి ఒ చెక్కటి ఒకటి తెచ్చింది కాని ఆ పైసలు గు చెస్తండి నాకే ముద్దిగా
మీని మరి
ఇంకేం వెతారండి మరి
ఏం లేదు
బాబు అనుకున్నాడా
మా బాబు కడుకొని ఇప్పుడే లేచిండండి లేచి ఆడుకుంటాడు ఇప్పుడే
ర్లే అండి మరి ఒకటి ఉన్నర అవుతుంది ఆకలి అవుతుంది అన్నం తింటా ఉంటాను మరిక
సరే అండి ఓకే అండి